హలో కవితా హలో
అ హలో వాగున్న రా అక్క
ఆ బావున్నా
ఏచేస్తున్నారు
యేనలేదురా ఇప్పుడే అచ్చిన స్కూల్ నుంచి
అప్పుడే స్కూలైపోయిందా
ఆ ఈ రోజు నుంచి వన్ టైమ్ స్కూలు
ఎయిట్ టు టెన్ టువేలా
టువెల్ తర్టీ
వెల్ కరంటే
టువెల్ తర్టీ నీకుందా కార్య యాప్ ఉంన్ సా
ఆ ఉంది అది అది అట్లనే ఉంచిన ఇన్ని రోజు రోజులు రాలేదు అ మన్ అందనే వచ్చింది మళ్ళీ అక్క చెప్పింది డౌన్లోడ్ చేసుకో అని ఫోన్ ఫ్రెండ్ వ వచ్చింది
ఓకే నాకు ఒస్తలేదు నేను ట్రై మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసినా
ఆ
రిఫ్రెష్ చేసిన ఆయన అది పాతయి టాస్క్ లు వస్తున్నాయి కాని
నాకు రాలేదు టూ డేస్ నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నా డౌన్లోడ్ చేసుకున్నంక ఒక టూ డేస్ రాలేదు మళ్ళీ మొన్నటి నుంచి వస్ వస్తుంది
అ నేను ఫోర్ ఫైవ్ డేస్ అవు తుంది కాని ఆ ఫామ్ ఫిల్ చెయాలి కదా ఆ ఫామ్ గూగుల్ ఫామ్
అది ఇంతకు ముందే ఫిల్ చేసి ఉన్నాం కదా
ఉన్నాం కాని మళ్ళీ చెయాలంటున్నారు కదా మరి, అదయితే నాకు ఓపెన్ అయితేలేదు లింక్ ఓపెన్ అయితేలేదు. అదియితేనే అస్తుది అన్నార్ ముందుగానే నేను యాప్ ఓపెన్ చేసి రిఫ్రెష్ రోజు ఒక్కొసారి రిఫ్రె చేస్తున్నా కొత్త వారికేమనాస చూపిస్తుందని
ఒ ఇప్పుడు నేను కూడా తీసేసిన ఈ యాప్ అనిన్స్టాల్ చేసినా మళ్ళీ అక్క నేను కాల్ చేసి త అనేసరికి ఇన్స్టాల్ చేసుకుంటే మళ్ళీ న ఇది వచ్చింది
అవును నాకు కూడా పాత ఎన్న వచ్చినాయి
ఆ పాతాయ వచ్చింది ఇది కూడా మొన్ ఒక త్రీ డేస్ అయితుంది ఇది వచ్చింది
ఈ లోక్ విద్యా అని ఎన్ డీసీ లోక్ విద్య ఏదో ఉన్నది
అవునవును ఆ
అవి మూడు పెండింగ్లు ఉన్నాయి. అవి చెయ్యలేదు నేన్ అప్పుడు, అవి మళ్ళీ చూపిస్తాంది మరి అవి చేస్తే
మళ్ళీ వోస్తాయా
లాభము నష్టము నాకు తెలివది
మరి అట్ల అయితే నేను కూడా చెయ్యలేదు కద అది ఎప్పటివో అట్లనే వదిలేసి చిన మళ్ళీ నాకు ఇది వచ్చింది
ఆహా ఇప్పుడు నాకు అవ్వే చూపిస్తా అది కొత్తది చూపిస్తా లేదు
అయితే మాది ఆ టాస్కు కంప్లీట్ చేస్ తేనె ఈ దోస్తదా మరి నాకు వచ్చింది కదా, నేను మధ్యలో చెయ్యలేదు కొన్ని అవును వదిలేసి
మూడు చూపిస్తుంది అవి మరి చెయ్యాలా అవి చెయ్యాలంటే మస్తు ప్రాసెస్ ఉంది అవి టైం అంటే డి కదా వాట్
అవును టైమ్ అయిపోయినాంక ఇప్ పుడు చేసి
ఆ మనం చేసినా కాని మనకి ఏం లాభం
అవును ఇప్పుడు ప్రజెంట్ నడుస్ తున్న టాస్కే కంప్లీట్
ఆ ప్రజెంట్ ఉన్నదే చెయ్యాలి ప్రజెంట్ అని నేను చూస్ స్తాన్న రోజు ఒకసారి
రిఫ్రెష్ చేసినావా
ఆ రిఫ్రెష్ రోజు ఒకసారి చేత్తాన్న ఇగ నాకు రెండు మూడు రోజులు ఏమైందనుకో కార్య యాప్ డౌన్లోడ్ అయింది గాని అది ముందుకే ఎక్స్‌పేర్ యాపులు చూపెట్లేదు టాస్కులు చూపెట్టలేదు ఏమో చూపకు చక్కగ చూ పెట్టినా
ఆ
మై ఏమైందన్నది మళ్ళ నెక్స్ట్ డే మాకు చే మళ్ళీ చేస్తే మళ్లీ డౌన్లోడ్ అన్నది మళ్లీ డౌన్లోడ్ చే
అప్డేట్ చేయి మరి ఒకసారి
చేసినా మళ్ళీ డౌన్లోడ్ చేస్తే మల్లెక్క అయి ఉండే ప్రాసెస్ స్ మళ్ళీ కంటిన్యూ ఇగ కంటిన్యూ తే అప్పుడ్ డౌన్లోడ్ అయింది. అన్ని యాప్లు టాస్క్ లు అన్ని చూపెట్టింది
అయినా అవి డేట్ అయిపోయిన టాస్క్లు ఇప్పుడు ఇస్ అయితే మనం చేసిన వేస్టే కదా
ఆ అందుకే నాకదే డౌట్ అచ్చే నేన్ అది ఓపెన్ చేస్
అవునా
మ్ ఇప్పుడు ఇది టెన్ మినిట్స్ మాట్లాడాలట కదా
పైనా
టెన్ మినిట్స్ మాట్లాడ్